హలో
ఏం చేస్తన్నారు నేను అరటి పండు తింటా ఉన్నా
మీరు అంత మంచి అలవాట్లు కూడా ఉన్నాయా మీకు
ఇకా అట్లే ఏం లేేవు నాకు కొంచెం ఆరోగ్యం బాలేదు అందుకని తింటూ ఉంటాయి
ఓ ఆరోగ్యం బాలేనప్పుడు మాత్రమే
ఉ అవును
ఎప్పుడు తినచ్చు కదా
ఏమో నాఈ తినబుద్ది కాదు
ఉ తినండి
చేసుకుంటా ఇప్పటి నుంచి
ఆ
మీరు తిన్నారా ఏమన్నా
తిన్నామండి మీరు
ఆ తిన్న నేను
అ ఏం తిన్నారేమి
మాది అది ఏమబ్బా పేరు గుర్తురావట్లే మమిడికాయ తురు చేసి కూర చేసినారా అ
అలా కూడా చేస్తారా
ఆ అవును కొత్త కొత్తగా చేస్తా
నమస్తే
అవుంత వింత వింతగా ఉంటాయి
హ చేస్తారని అన్ని ఇంత వింత చేసినా కూడా వింత వింత కూరలు అంతా చేసుకుంటుంటారు మీరు ఎప్పుడు ఉ
నువ్వు కాదు మా హస్టల్ ఏది పెడితే అది తినాలా లేకపోతే
ఆ హు అవును పంపించరు
అవును
కష్టంగా ఉంటూది ఎన్ని కష్టాలు
ఆ అవును
ఉ హు ఇంకేటడీ మరి
ఆన్సర్లు నేర్చుకోవాలి
అవునా ఎందుకు తీసుకున్నారండి మాతర్లు
నాకి కొంచము తలనొప్పిగా ఉందనమాట అందుకనేసి చేసుకుంది
తలనొప్పి నాకు
ఆ
ఊ మాత్రలు వసుకోండి తప్పకుండా వేస్ వేసుకొని పడుకోండి
ఆ వేసుకుంటా కచ్చితంగా
ఉ మీరే
ఈరోజు ఏం చెయను ఊరికే రీల్స్ చూస్తా యూట్యూబ్ చూస్తా ఉంటా అంతే
ఇంకేమ్ చూ
మీరు ఏం జేస్తా ఉంటరు
రీల్ మేమా మేము అన్ తె అండి ఆ రూల్స్ అన్ని చూసుకుంటుంటాము మేం ఇన్స్టాగ్రామ్ లో
ఓ ఎందుకు కని పెట్టినారో ఫోన్ అనిపిస్తా అంటుంది ఊరికె
ఒకవేళ కనిపెట్టక పోతే మనం ఇట్ల మాట్లాడేవాల్ కాదు ఎక్కారు
ఉమ్ కానీ ఊరికే చాలా టైమ్ వృధా అయిపోతా ఉంటది
అవున్ అవును నేన్చెప్
ఉమ్ కొన్ని చెడు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి ఇంకా
అ
అంతే ఇంకా జీవితం అంటే
ళ్ళలగెంది ఏముంది జివితం ఏలాయితే పోతాందో మనం కూడా అలాన్ నే పోవ
అవును అంతే ఇంకా, ఏం చేయలేం మనం.
ఉమ్ మీరెందుకు నొప్పిస్తా ఉన్నర్ అవ్వి తళ
ఎందుకో తెలియదు నాకీ నొస్తావుంది. మీకు తెల్సా ఎందుకు నోస్తాదో?
అయితే ఫోన్ ఎక్కువ చూడోద్ధండి మానేద్ధం
ఉమ్ అవునంట
ఫోన్ చూ నిద్రంతా చెడిపోతాద్ ది
అవును
తక్కువ చూడండి
ఉమ్ నెన్ మర్ రీ అంత ఎక్కువేం చూడను తక్కువే చూస్తా ఇప్పుడైనా ఉమ్ అవును ఏం చేస్తుర్రు ఇంకా మీరు ఎక్కువ చూడరా ఫోను
వరి రీ అంతే ఒక మాదిరిగా చూస్తా అంతే ఉమ్
అంటే ఫోన్ చూడ్డమ్ నచ్చదా మీకేక్కువ
ఆ రీ అంతగా
ఉమ్ ఉమ్ హ్ అట్లని ఏం కాదు, మామూలుగ చూస్తా అంతె ఇష్టం అని ఏం కాదు ఏదో చూడాలంటె చూస్తా అంతే
అలా అని అనిపిస్తే చూస్తాను.
ఆ
ఏదో ఒక మాదిరిగా ఇపు అమ్
నాని తిన్నారా మీరు అరే మీరి ఏమన్నా పండ్లు అట్లా తింటారా ఏవైనా అ
ఆ తింటాము అండి ఇష్టం నా అకుమార్
ఓ నాకి సపోటా పండ్లు ఎక్కువ ఇష్టం
సపోటా
ఆ అవును అవే
ఎందుకు ఇష్టము అంతా
ఏమో ఇవి బాగుంటాయి కదా అని కొంచెం వాటి ఇష్టం మీకు ఇష్టం లేదా
ఆకిర్
ఉ ఉ ఇంకేం మల్ల ఏరు సపోటా ఇష్టమా లేకపోతే మీకి ఆ మామిడిపళ్లు ఇష్టమా ఎక్కువగా హలో
ఎక్కువ ఇష్టమండి హ
తోను ఉ ఈ కాలంలో బాగా దొరుకుతాయి కదా మామిడిపళ్లు మీకు దొరకవా
ఇప్పుడా ఈ కాలంలో
ఉ
మీకు
నాకి దొరుకుతాయి ఎండ కాలమే కదా వాన కాలం ఏం కాదు గీ కూడా ఎండ కాలమే
ఆ అవును అప్ ఏ ఎండ కాల
ఆ అవుతుంది
పీ నిక్కలు మెసేజ్ పెడ్తా ఉన్నా ఇన్నె ఫివ్ ఆ ఫీవర్ ఇంకా అంట నాకు చాలి చాలి అప్పిసియే వే మరి బాయ్
అయ్యొ కట్కు కాన్ఫిరెన్స్